చెప్పకో
చెప్తానన్న ఇందాక మర్చిపోయా
దాని
ఆ చెప్తది ఉన్న టైమ్ టేబుల్ సిక్స్ సిక్స్ స్టార్ట్ చేస్తా సిక్స్ థర్టీ వరకు చదువుకుండా లేదు లేదు సెవెన్ వరకు చదువుకుంటా తర్వాత తినడానికి రెడీ అయితా హలో ఆ ఎయిట్ సెవెన్ నుంచి ఎట్ వరకు రెడీ అవడం సరిపోద్ది
సవె క సెవె పడట్వట్ రే
హలో ఏంది మేము అంత దూరం పోవాలి
దాని క రెడీ అవ్వడానికి ఏం సంబంధం
ఆ రెడీ అవ్వాలి అంటే జడ వేసుకోవాలి డ్రస్ మార్చుకోవాలి కొంచెం మంచి డ్రెస్ ఏసుకోవాలి నైట్ తెలుసుకోకుండా మొఖం కడుక్కోవాలి నేను ఒకదాన్నే కాదు కదా మా రూమ్ రూమ్ లో అందరు వాళ్ళు రెడీ అవ్వడానికి గంట అయిద్ది ఎంత సేప్ రెడీ అవుతవ్ ఆ ఒక్క జస్ట్ ఒక టెన్ మినిట్స్ లో అయిపొ తినాలి
ఆహా సెవెన్ టు ఎయిట్ ఇంగ ఏం అవసరం నీకు రెడీ అవ్వడానికి
అంటే నేను టెన్ మినిట్స్, మా ఫ్రెండ్స్ రూమ్ మేట్స్ లో అందు టెన్ టెన్ మినిట్స్ చేస్. ముంద గంట అయిద్ధి నేను అంటే మేము అందరం కలిసి వెళ్తాం కాబట్టి వాళ్ళ కోసం వెయిట్ చేస్తా నేను ఒకదాన్నే పోను కదా అవును ఆ ఫిఫ్టీ మినిట్స్ నేను ఫోన్ చూసుకోవాలి నేను అ
సిక్స్టీ సెకండ్స్ ఉంటాయి సిక్స్టీ సెకండ్స్ లో సిక్స్టీ సారీ వన్ అవర్ లో సిక్స్టీ మినిట్స్
కొత్త కాలికిలేషన్ కనిపెట్టావా
సిక్స్టీ మినిట్స్ ఒక్కొక్క మినిట్ లో సిక్స్టీ సెకండ్స్ ఉంటాయి తెలుసా
ఆ అంటే అన్నిటికి టైమ్ డివైడ్ చేయాలి కదా అ ఫిఫ్ ఫ్టీ మినిట్స్ నే ఫోన్ చేసుకుంటా ఫోన్ కూడా ఒక వాల్యూ అయింద ఇప్పుడు నీతో మాట్లాడ్ స్తున్న నికు టైమ్
ఒకవేళ నేను ఫోన్ చేయకుంటే ఎం చేస్తవ్
నేను పడుకుంటా స్లీప్
ఎంత సేపు పనుకుంటావ్
సిక్స్ వర్ కు
అహ
ఉమ్ ఆ అ
ఆహా
ఆ
అబ్
మళ్ళా ఆగేసరి టెన్కు కొచ్చి టెన్ కు వచ్చి ఒక లెవెన్ లెవెన్ థర్ టి వరకు ఫోన్ చేూసి పండుకుంట
అబ్బో ఇంగెప్పుడు నువ్ దింట్ల స్ చదివేది హాఫ్ అన్ అవర్
వన్ అవర్ సిక్స్ టు సెవెన్
వన్ అవర్
మ్మ్
ఎగ్జామ్ ఎన్ని అవర్స్ రాస్తావు
వన్ అవర్
ఓ వర్క్ వర్ ఎగ్జామ్ కి వన్ అవర్ చదువుతావు అంతే
ఆ మళ్ళ లెవెన్ థర్టీకి పనుకుంటే ఇంకా ఒకేసారి రేపు మార్నింగ్ సెవెన్ థర్టీకిి మమ్మీ కాల్ చేస్తంది అప్పుడు లేస్తా ఆ నేను పనుకుంటా నిద్రపోతే మమ్మీకి కాల్ చేసి లేపుతాంది రోజు
రోజు నాకు కూడా అట్లే చేసాంది మమ్మీ
సేవన్ తర్టీ కి కాల్ కాల్ చేస్తది కరెక్ట్ గా సెవెన్ ను సెవెన్ తర్టీ మధ్యలో చేస్త సాధి హు నేను స్లోగా నువ్వు ఏమో ఇస్తునావు ఓ సారీ ఏంది ఆ ఏస్ యూ ఆర్ ఎక్స్క్యూస్ ఆ ఏంది
అప్పుడు ఏం చెప్తా లేసినవా అంటే
రెడీ అయితున్నా ఆ డైలాగ్ ఫస్ట్ మౌని స్టార్ట్ చేసింది తర్వాత ని దగ్గర నాకు వచ్చింది ఏం డైలాగు నో ఇట్స్ మా అక్క డైలగ్ హలో చెప్పంగా
ఏంది అక్క డైలాగ్
నేను ఎక్స్క్యూజ్ మీ అంటే ఎస్ యుర్ ఎక్స్క్యూజ్డ్ అంటావా గా నువ్వు
అవును
అది మా ఫ్రెండ్ కూడా అంటదంటా అది ఆ పిల్ల నుంచి నీకు వచ్చిందా అంటే లేదు మా అక్క కూడా అంటది అం వెళ్లిన
ఆ జస్ట్ సేయింగ్ జస్ట్ సేయింగ్ మా అక్క
అంతే నానేం చేయా
మీ వాయిస్ బ్రేక్ ఆవు
నాకు సన్మానం చేయాలి
స్నానమా జస్
స్నానానికి పోయిన అన్ని ఆలోచించుకో
నేం మాట్లాడుతున్నా నీకన్న అర్థమవుతుందా అహ ఆ రుకో
నేను నీకు అ అంత గ్రేట్ డైలాగ్ నేర్పించినందుకు
నవ్వుతే తప్పుగ
నేను సరదా అలా సింగర్
ఆ సింగరే
ఏస్ ఇం
వద్దు వద్దు నేను ఇంకా కొన్ని యదాం